చెప్పునా
హలో
దా
హలో
హలో ఇనిపి లేదా
ఆ ఇన్పిస్తుంది ఇన్పిస్తుంది. ఏమంటా మీ పిన్ని
లే మా తమ్ముడు గురించి వాడికి ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి.
ఉహు
దాని గురించి ఎందుకో ఫోన్ చేసింది. వాడు హాస్టలో ఉన్నాడు. నాకు ఇంతక ఏదో నెంబర్ నుంచి ఫోన్ చేశనాడు. నేను కట్ జేశనా ఫోన్ మాట్లాడతానంటే ఇంటికి ఫోన్ చేసి చెప్పినడంట అక్క ఇట్టు కట్ చేసింది ఎత్తమని జెప్ పోని రేపు పొద్దున్ జేస్తాడు. అప్పుడ్ చేప్
నీ బ్లెస్సింగ్స్ కోసం
హా నా బ్లెస్సింగ్స్ కోసం
లేకపోతే ఇంకేం ఉంటది ఈ టైమ్లా
ఏమో ఫోన్ చేస్తానన్నాడు
అయిపోలేదా ఇంక ఇంటర్నల్ ఇంటర్ ఎగ్జామ్స్డిస్
మనకి ఇంటర్ ఎగ్జామ్స్ అంటే టూ వీక్స్ మాక్సిమం వన్ అండ్ హాఫ్ వీక్ వన్ వన్ డే గ్యాప్ వాళ్ళ కట్ట కాదు వన్ వీక్ కి ఒక ఎగ్జాము రెండు ఎగజామ్లే
అదే అదే ఎక్స్ చే తెలుసు తెలుసు మొన్న ఒకడు చెప్పినడు మా వాడ ఒకడు ఉన్నాడు మా వీధి పిల్లవాడు ఒకడు వాడు చెప్తాడు ఒక్కొక్క ఎగ్జామ్ కు మరి వన్ వీక్ ఉంది
అదే కదా ఎందుకన్ని వీక్స్
బా చదువుతారని అందరి మీ తమ్ముళ్లా ఉండలేరు కదా బా చదువుతారు గా నువ్వంటే టాపర్ బైబిల్ ఎ
వాప్నా నీలా కాదు ఒక ఓ ఒక గంట చదివేసి నైన్ పాయింట్స్ టెన్ పాయింట్స్ రావు.
అమ్మో నైన్ పాయింట్ సెవెన్ పై అంత మొత్తం ఉన్నంత సెవెన్ పాయింట్ల ఉంది
అబ్బా బా బ అయినా సరే గంట వరకు చదివి నువ్వు చ రాస్తావా లేదా
ఉత్తినే ఉత్తుత్తి నే
హ్మ్
ఏదో నా అసలు ఇంట్రెస్టే లేదు నిజం చెప్పాలంటే కాలేజ్ ఏదో
అయినా రేపు ఎందుకు కాలేజ్ పెట్టుకున్నా నాకు అర్ అర్థం కాల ఎట్లయినా ఇంకొచ్చే సాటర్డే లీవే కాబట్టి ఈసారి పెట్టుకున్నారు ఏం పొడిచి చిం చేేస్తాం అనేసి
ద
ఆ
అందుకు పెట్టుకున్నారు
ఆ లేదులే ఈళ్ళకి లీవిచ్చాక గూడ చచ్చిపోతారు ఎందుకో
హ్మ్ వాళ్ళ ఉండాలా ఆశకి హద్దుండాలా సిగ్గుండాలా కొంచెం
సెకండ్ ఆ
మొన్న టూ మంత్స్ హాలీడేసే మనకి దగ్గర దగ్గర నిజం చెప్ అంటే మొన్న టూ మంత్స్ అసలు ఏమి జరగాలే.
ఎప్పుడు
డిసెంబర్, జనవరి ఏం చెప్
అయినా సరే మాకు జరిగినాయి కొన్ని. టూ మంత్స్ కాదు వన్ అండా
అవును అంటే జరిగినాయి కానీ మరి అంత స్ట్రిక్ట్ గా ఏం జరగాలే జస్ట్ నార్మల్ గా జరిగిందంటే జరిగింది అంతే.
ఆ ఏమ్ దాని గురించి ఫస్ట్ ఇయర్స్ కు మాత్రము సాటర్ డే సాటర్డే హాలిడే, సెకండ్ ఇయర్స్ కి మాత్రం హాలిడే, ఓన్లీ థర్డ్ ఇయర్స్ మాత్రం ఏం పాపం చేసినారు.
ఇంకేం పాపం మనం ఆల్రెడీ కాలేజ్ చేరినం అదే పెద్ద
అదే కదా ఒక సెమ్ అయిపోతానే లీవ్ ఇవ్వరు ఏందో ఈళ్లు.
బి బిటెక్ సామి డి డిప్లమా కాదు డిప్లమా కూడ అల ఇయ్యా లే ఇయ్యలే లేకానీ
ఆ మా చెన్నైలో ఎట్ట తెలుసా ఎం జి ఆర్ కాలేజీ లో ఒక నెల రోజు లీవ్ ఇస్తారు. మా తమ్ముడు
హు హు ఎం జి ఆర్ కాలేజా ఓ యబ్బో మా ఫ్రెండ్ వాళ్ల చెల్లెల ఆ పాప అక్కడే ఉంది. ఇంకొకరివి మా డిప్లమాలో మా జూనియర్ లే ఒ పాప బావన అని ఆ పాప అక్కడే ఉంది ఏం జి ఆర్ కాలేజ్లో ఇప్పుడు ఫైనల్ ఇయర్ అనుకుంటా ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఒక పాప ఇంకో పాప ది ఇంగా తక్కువ అనుకుంటా ఏమో తెలియదు అంత ఆ పాప నాకు ఎప్పుడు మాట్లాడింది లేదు
వాళ్ళకి వన్ మంత్ ఇచ్చినారు లీవ్ మా తమ్ముళ్ళు ఒకడోచ్చి సెకండ్ ఇయర్, ఇంకోడు వచ్చి ఫస్ట్ ఇయర్. వాళ్ళిద్దరికి ఇప్పుడు ఇం ఇంట్లో ఉన్నారు సెమ్ అయిపోయి ఏందో మనకు మాత్రం ఇట్లా.
అంతే ఏముంది మన్నది అయిపోయింది ఇంక నీకు గట్టిగా వన్ టూ మంత్స్
అయిపోతుంది లే మళ్ళీ ఏం చేయాలా రోడ్లోమీద హా హా ఆడుక్కు తినాలా
ఆ రోడ్ల మీద అడ్కాదింటటే మీ బావా ఇట్ల కార్ లో పోతుంటాడు కదా
మ్మ్ వాహ్ వద్దు
అంతకు ముందు నీ బావా నీకు డబ్బులు ఇవ్వడం తప్పా
కాదులే
మరీ
పెడతాడు పెట్టి తినకు తినకపోయినా నాకు ఇస్తాడు
బాబోయ్ హ్హ్ హ్హ్ నేను మాత్రం అట్ల ఎప్పుడూ తినిపించా నేను ఫస్ట్ నేను తిని తర్వాత మళ్ళీ
మ్ అట్లంతా ఏం లేదు తినక ప్ అన్నం తినకున్నాయినా నేను డబ్బులు పెట్టి ఏఇస్తాడు
నేను కూడా మరి అంత దారుణంగా ఉండను లే ఫుడ్ విషయంలో లేప్ కొంటవ్ గదా ఆ ప్త్ అంటే వేరే వాళ్ళ తో కలిసి అయినా కడతా ఖచ్చితంగా
మ్మ్
తిన్నది కచ్చితంగా పాపం
మ్మ్ హ్హ్
ఎప్పుడంటే కోపం వచ్చేది చికెన్ దే చెప్తం ఫుల్ ప్లేట్ చేప్తా మొన్నొసారి తిరుపతిలో అనుకుంటా బిర్యానీ చెప్పినాను నేను తిన్నా నేను తిన్నది బిర్యానీ అది కుసుకాయల అప్పుడు పడదా అప్పుడైతే బాగుంటది అదేని చెప్పేసి సర్లే అని నేను తిన్నా ఆబగా ఆబాబ తిదే ఆమెకు నచ్చలే అంటే సరౌండింగ్ మరి ఎట్లేట్లనో తెలియదు ఇగ బాగాలేదు అనిపిస్తుంది సడెన్ గా బాలేదు అనిపించింది వద్దనింది అదే చెపితే ముందే ఆఫ్ ప్లేట్ దెస్ శివంటే అప్పుడు ఆకలైంది అది ఎంత అని అందుకని సర్లేని కామ్ అయిపోయిన ఇంటి రూమ్ కి తెచ్చినా మళ్ళా ఆపపే దిన్న నేను నూడదిన్న సామీ సెల్లు రిపేర్ వచ్చినప్పుడు బా పెద్ద బాధ ఏసింది సెల్ రిపేర్
ఎంత ఫైవ్ థౌసండ్ అయిందా
ఆ ఐదు వేల ఐదు వందలు అయింది అటు ఇటు బాహ్ బాదే బాధ వచ్చింది ఇగ అంతే ఇంగ ఏం చేయలేం రా అది వాడు బుక్ డెస్క్ లో పెట్టినా టైం చూసినడు మళ్ళీ బక్ మీద పెట్టనాడు పోను ఆ ఏం దరిద్రమా వాడు ఉండటటుే బొక్లాగడం ఏంది అసలు టటుప్ అనింది అట్లా సౌండ్ వచ్చింది విన్నా అంత సౌండ్ అంటే ఆ హా ప అని సౌండ్ నా దరిద్రమే ఎట్లా అంటే అసలుక్కిందడి ని కూడాన్నా చూడ లో అసలు
ఆ
అటెండెన్స్ చెప్తున్నారు నా దగ్గరకు వచ్చింది అంటే ఇం నాకు దగ్గరలో వచ్చింది నేను చెప్పినా అటెండెన్స్ అ లేస్నే టూ పడి సౌండ్ చూస్తేెల్ కింద పడింది వాళ్ళు మా ఫ్రెండ్ గారు లేపినాడు ఏందో అనుకుంటన్నా అస నా సల్ అనేది తెలియదు నాకు ఇసెలు కందన్న వడిందనే ఇప్పుడు మళ్ళా తెలిసింది పోయింది ఎత్తిపోయింది డిస్ప్లే అంతంగా అయిపోయిందార అనుకోని మా త్ ఏంటే నేను అది డిస్ప్లే పోతాను చత తెలీదు అందుకే లాగ పెట్లే నేను ఇంటి నుంచి వచ్చేనప్పుడు ఎందుకో తెలీయదు అద ఏదో ఆడ
ఫుల్ గా బ్రేక్ అయితాంది
హనా ఎప్పుడు హలో ఆ అక్కడ ఇంటిద ఇడ ఏదో యోనో ఆపేయాలని అప్పు వినిపిస్తుందా
ఆ
ఆ ఏనయాపికయాలని అబోయ బ చెడునాల అది ఇప్పుడు ఓకేనా
ఊహూ
హలో
ఇప్ ఓకుసారి ఓకే ఇంగో సారి వాయిస్ బ్రేక్ అయితంది
ఎందుకో ఎందుకు
నా దాంట్లో నెట్ అయిపోయిం ది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది
బా సాంపినవే మామూలుగా చంపలె సరలే అదో తీరిమినలే ఆమొ ఉండనీలే ఒక త్రీ మినిట్సేగా కట్టకుపోతే చాలు
ఆ
వైఫ్ ఉంటది కద నీకి ఆ ఇపోయిందా
మెసేజ్ ఉ
ఆహ వై జుటది కదా నీకి ఉండదా
ఆ వైఫై తో యూస్ కాదు ఇది దీనికి వై ఫై పనికి రాదు
ఓకే ఓకే ముందు ఎప్పు రన్ ట్రైచేసినావ
ఓన్లీ డేటా
అంటే ముందు నువ్వు ట్రై చేసినావ
ఉమ్ మా ఫ్రెండ్ ట్రై చేసింది
ఆహా వైషు డూడ ఎక్కనియా వైషు డూడ ఎక్కనియా
ఆహా లేదు ఉంది ఇంకా
ఇంకా ఎన్ని ఉన్నాయి టాసులు
తెలీదు నాకు నాకేం చెప్పలే ఆ పిల్ల
ఏ మాట్లాడుకోరా అంటే ప్రుమెగా ఒకే రుమేగా
ఒకే రూమే కానీ నా గుడ్త్ తెలీదు
ఏందది నేను నిన్ననే గదే నేను నిన్ననే అనుకుంటా ఇన్స్టాల్ చేసింది మేబి చెప్పాలి చెప్పాలి. చెప్పాలి హ్మ్ గాడ్ మస్త్ గ్రేట్ హలో వినిపిస్తుంద హలో
ఆ చెప్పున్నా
ఆ వినిపిస్తంద
వినిపిసం
పోతే పోనీలే మధ్యల ఏమికాదు
ఇంకెప్పుడు మహేష్ బాబు మూవీ రిలీజా
వారణాసి స్వామి మళ్ళీ ఏప్రిల్ లో నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ లో
అబ్బా ఎం ఉంది అస్ల మూవీలో
ఏముందా
హ్మ్ చెప్పు దేని గురించో
దేని గురించ అంతేది రా రామాయణం అంటున్నారు, మరి ఏమో కన్ఫామ్ తెలీయదు రామాయణం ఒక పాట్ అన్నారు కరెక్ట్ తెలీదు ఎగ్జాక్ట్లీ అదే అంత దే జస్ట్ క్లిప్స్ వచ్ వచ్చయ్ అంతే ఇంక ట్రైలర్ రాల ఎవన్నీ ఇం రాల కాబట్టి ఇంక తెలీదు ఎక్సెక్ట్
ఆహా
ట్రెలర్ వస్తే ఆల్మోస్ట్ కొంచెం అర్థంమయిపోతది రాజమౌళి కదా ఆల్మోస్ట్ కొంచెం చెప్పనీకి అవదు సడన్గా సప్ ప్రజెంటడు
కొంచెం అవుంలే మొత్తం వాళ్ళ సినిమాలో ఏమంటే గ్రాఫిక్స్ తప్పింగే ముండవు
గ్రాఫిక్స్ ఉన్నా కొంచెం నమ్మేలా ఉంటాయి అన్నిట్టు ఉంటాయి మరీ అంత ఓవరుగా ఏం పెట్ట
ఆహ కాదు బాలకృష్ణ మూవీ రిలీజ్ అయింది గదా మో మొత్తం కనిపిస్తాం గ్రాఫిక్స్ అంతా
అమ్మా మామూలుగా లేదు మేము పోయినాం చూడు సినిమా అదేదో సినిమా మోన్న చి బాలయ్య నో ఏదో ఆహా బాలయ్య కాదు అ అక్కట్టుకు పోయాం షాక్ అసలు ఏంది హరర్ తీసానడు మనుషులతోనే
అసలు ఒక లాజిక్ ఉండదు ఏమి ఉండదు, అయినా హిట్ అయిపోతుంది మూవీ అదెట్ట అవుతుందో తెలీదు
దట్ ఇస్ కల్డ్ బాలయ్య బాలయ్య ఫ్యాన్ బేస్ సపరేట్ ఫ్యాన్ బేస్ అది తెలుసా నిజంగా నిజంగా నాకు అది అర్థంగాదది అది ఎవరికి అర్థంగాని తీరు అనమాట బాలయ్య ధీ
అైనా గు
అదే బాలయ్య దిఅదొ అంతే లాజిక్ ఏమి ఉండవు జస్ట్ బాలయ్య ఉంటే చాలు మనకు స్క్రీన్ మీద అన్నట్టు
అంతే
మా బాలయ్య కి మాత్రమే సాధ్యం అది సరే కట్ చేస్తున్న
ఓకే ఓకే